ఆ
హాయిరా ఏం చేస్తున్నా నేనా పడుకోనీ ఉన్నా నువ్వు
నేను పడుకోని దొర్లుతూ ఉన్నా
ఛీ బెడ్డు మధ్యలో ఇలా అయిపోయింది మధ్యలో గ్యాప్ ఉంది పడిపోతానేమో న్ఫ ఫోన్ ఏడబడిపోతుందా అని నా భయం
ఫోను పెద్ద మేజర్ రోల్ అయిపోయిం
ఫోన్ ఉండాలి ఏం ఉన్నా ఏం లేకు
స్నానం చేయలోన ఉంది ఇప్పుడే తలనొప్పి హలో
హ్మ్ కొంచం ఎండ వస్తే చేయచ్చు కుదరదు బట్ చేయాలి
రేపు చేస్తా
కాదురా ఇప్పుడు అది డాండ్రఫ్ షాంపూ ఉంది కదా అది ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ పెట్టుకున్న చేయోచ్చా దానితో అది నార్మల్ షా షాంపూలా ఉంటుందా డ్రై డ్రై ఉంటుందా అంతా
ఉంటుంది
హ్మ్ ఫోమె ఎక్కువ రాదా
హ్మ్ వస్తుంది అంటే నువ్వు వేసుకునే బట్టి ఉంటుంది ఎక్కువ రాదు నార్మల్ షాంపూ లా రాదు
ఊహూ హ్మ్ హ్మ్ ఇంకా చెప్పు ఏ ఎలా ఉంది నీ స్కిన్ బాగుందా ఇప్పుడు
అవును రా అంత క్లియర్ అ అవును హలో
ఇప్పుడు కట్ కట్ అయితుంది ఎందుకు
హలో
హలో ఇప్పుడు వినిపించట్లే
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
హలో
హలో
హ
వినిపిస్తుందా
అదే ఇది క్లీనిక్ కి ఎల్లా కదా ప్రశాంత్ క్లినిక్
హ్మ్
పర్లేదు బానే చేశాడు ఇంకా ఫార్టీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపు వెళ్ళి ఆ ఫేస్ వాష్ చేంజ్ చేసుకొని వస్తే ఇంకా వాడి దగ్గరికేళ్ళి
ఏంటి ఇంకోసారి వెళ్తావా
వాడేకద చ్ కాదు టాబ్లిట్స్ అయిపోయాక రా అది క్లెన్సర్ ఉంది కదా అది చేంజ్ చేసి ఇస్తా ఉన్నాడు ఆ క్ెన్సర్ ఒక్క కెమికల్ లా ఉంది కొంచెం
ఆహా మ్ అది ఏమో కెమికల్ పీలు అదేమో అన్నాడే
అది పింపుల్స్ వస్తే మళ్ళీ చిన్న చిన్నగా వస్తుంటాయి కదా దాన్ని కంట్రోల్ చేయడానికి కెమికల్ పేల్చిస్తారు నాకు ఫస్ట్ టైమ్ వెళ్ళాం కదా ఫోర్టీన్ కే అయిందన్న కదా వేరే హాస్పిటల్లో అక్కడ్ డ మెడిసిన్ ఇవ్వలేదు సోప్ ఇవ్వలే ఒక సోప్ ఇచ్చారు ఒక క్రీమ్ ఇచ్చాడు ఒకటి ఆ ఇ ఫౌండేషన్ ల ఒక క్రీమ్ ఇచ్చింది ఆమె
ఆ
ఆ టూ డేస్ తర్వాత వచ్చేయ్ అన్ అనింది ఎక్కువైపోయింది అప్పటికే పెద్ద పెద్దగా చిన్నగానే ఉండింది కానీ అక్కడ ఇక్కడ పెద్దగా ఉండింది
ఆహాహా
వెళ్ళానా నేను ఒక్కదన్నే వెళ్ళ దిశ వచ్చింది అక్కడికి కెమికల్ ఫిల్ చేస్తా తగ్గిపోత్ తుంది అన్నిందా వన్ కే పే చేయాలి తర్వాత మెడిసిన్ కంతా సపరేట్ అనింది టూ డేస్కే మళ్ళీ సోప్ మార్చి మళ్ళీ క్రీములు మార్చిందామే ఇంకా కట్టా నేను
అ దాని బదులు ఫస్ట్ ఇది వెళ్ళిపోయింటే పనైపోయిండేది కదా
న్ని నమ్మకూడదురా నాయన నాక్ అస్సలు నమ్మబుద్దె కావట్లే అయినా ఆమె మొహం కూడా ఏమంత్ త భాలే
ఆ
పింపుల్స్ లేవంటే క్లియర్ ఉందంతే ఆమె ఫేస్
మ్
సిస్టర్ ఉంది కదా అక్కడ ఆమె మొహ లో ఎన్ని పింపుల్స్ ఉన్నాయో నినప్పుడే తెలుసుకోొని చావలే
ఆ
గూగుల్ని చూసి వెళ్ళా నేను ఆడా
ఆ అందుకే నన్ను పిలుచుకొని పోతే నేను అనలైస్ చేసేస్తా ముందే ఇల్లు బా చేస్తారా బా చేయరా అని ఆ ఓ క్కాదానివే వెళ్ళి అంత పాడు చేసుకోని వస్తావ్ చూడు ఇప్పుడు నేను వచ్చిన దాని వల్ల నీ ముఖమంత క్రియరై
యూ ఆర్ గడ్ రా
చూడు అసలు ఎలా ఉండేదానివి ఎలా మార్చేసా చూడు అంటే డబ్బులంతా పెట్టింది నువ్వు బిల్డప్ నాదిలే
డబ్బులు అయింది కాదు చాలుళ్ళే మా ఇంటికోచ్చే వాళ్ళంతా ఫస్ట్ే గెస్ట్ ఎక్కువ మా ఇంటికి వచ్చే వాళ్ళం తా చెప్పేవాళ్ళు ఏమైపోయింది మొహం కరెక్ట్ గా చేసుకో కరెక్ అందరూ అదే చెప్పేవాళ్ళు మొన్నాడు కూడా చెప్పేవాడు ఏమి ఇట్లయిపోయింది చూపిచుకో చూపిచుకో అని నేను చూపిస్త నే ఉన్నా అది అవ్వ
ఆ ఇం చెప్పలే మీ డాడీకి మీ ఫ్రెండ్ చెప్పిన వాళ్ళనే ఇలా అయిందని చెప్పావా ఏమన్నారు
ప్పుగా చెప్పడే
యెబ్బ చూడు ఆ మళ్ళీ చెపుతుందట అది సైడ్ ఎఫెక్ట్ల న్నీ వస్త
లాస్ట్ కి మా నాన్న ఆ క్రీమ్ కరటే నీ మొహనికి సెట్ అవ్వలేదు ఏం
ఆ బా సరిపోయింది అది మోకానికి ఎవడైనా పూస్ స్తడా నువు ఇంకా
ఏ అది పింపు పింపుల్స్ వచ్చేదా పెడుతూ ఉంటే రేపుటికంత మాయమైపోయేది అది
ఆ అలా చేసి చేసే ఆ మ మమ్మీ అ
తర్వాత మార్నింగ్ లేచి చూస్తే ఒక్క పింపుల్ ఉండేది కాదు మళ్ళీ బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నానా ఫినిష్ అన్నిీ వచ్చేస్తాయి
అయమ్మా షెబ్బ ఎంత డేంజర్ కదా క్రీమ్స్ అందుకే ఏవంటే అవి పెట్టక్ కోవద్దు అనేది ఊరికే కాదు మ్ ఇంకా
చెప్పు రా ఏం చేస్తున్నావ్
హలో మ్ మ్ చెప్పు
ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి
మ్మ్ బాగానే ఉన్నాయ్ రా పర్లే యూజ్ అయితుంది కానీ ఏమంటే ఆడ వినింది పీజీకి వచ్చి కూడా ప్రాక్టీస్ చేస్తేనే రా ప్రాఫిట్ ఏమైనా ఉంటుంది అడుక్కటే ఉండి వినేసి ఓస్ ఏం లా ఏం ప్రాఫిట్ ఏం లేదు ఏం లాభం లేదు ఆడేమో బానే అర్థమవుతుంది ఈడికొచ్చి ఏమన్నా చేద్దామంటే ఒక్క ముక్క అర్థం కాదు
అ
హలో
నాకైతే ఒక్కొక్కటి అక్కడే అర్థం ఉండదు
కొన్ని కొన్ని కదా కొన్ని కొన్ని కష్టం ఉంటుంది వాళ్ళు సరిగా చొప్పసేవారు ఆ టైం సరిపోట్లే అంత ంతసేపు పెట్టుకుంటారు మార్నింగ్ నైన్ ఇంకా ఫోర్ వరకు అయినా టైం సరి పోదు యది ఏమో కదా
ఆ అక్కడున్న డ్రిల్ కొషన్స్ఏ సాల్వ్ చేయడానికి అవ్వట్లే అంతా ఆవర్స్ పెట్టి
ఆ కట్ కట్టైతుందిరా
ఇది నెట్వర్క్ వల్ల
హలో
వినిపిస్తుంది నాకు నీకు హలో
నీకు ఆ వినిపిస్తుంది అరవకు
ఉఆవు అందాండ్
హలో ఉమ్ అది కొంచెం లేటుగా వినిపిస్ స్తున్నాయ్ అందు
ఉమ్ ఈరోజు పక్క పాట్ టి ఇవ్వడానికి లేకపోతే కేక్ కటింగ్ వెళ్తారేమో కదా?
ఎవుర్రా?
క్కడే గదా ఈరోజు
అయొమ్మా తల్లి ప్చ్ బా నీ రూమ్మేట్ పార్టీ ఈ లేదేబ్బా
ఉమ్
నీ రూమ్మెడ్ పార్టీ ఈ లే
ఏ ఏది నాకే కదా అంటే ఆమె పిల్చి
ఆ ఊ సరిపేయింది పిలిచిన వాళ్ళకి వెళ్ళము పిలవలేని నోళ్ళకి బాధపడేది ఆ
ఇంకా దానికి మించి అడిగితే ఇంకా అంతే
ఆహా ఆ ఇంకా?
లేదు
ఆ
ఎట్లుంది గాయ్ నీ డ్రీమ్ ఏంటి?
నా డ్రీమా?
అ
నీ నా డ్రీమ్ ఏం లేదబ్బా నీ డ్రీమ్ ఏంటి?
ఐఏఎస్, లేకపోతే బ్యాంక్ ట్రైని కి
పెళ్లి చేసుకునే దానివి నీకు అవసరమా అవన్నీ
ఫస్టు ఐఏఎస్ అవ్వాలని లాక్ డౌన్ లో అంటే చిన్నప్పటి నుంచి ఉనింది లాక్ డౌన్ లో ఎక్కువ అయిపోయింది మా అక్క చదివేది పెళ్లి చేసేసార్ పాపం ఆమెకి ఆమె ఐఏఎస్ ఆల్మోస్ట్ రీచ్ చేయండి ఇంటర్వ్యూస్ వరకు ఎళ్ళింది క్లియర్ అంతా చేసింది ఎగ్జామ్సు పెళ్లి చేసారు వాళ్ళు ఇంట్లో
ఇగ అదేందది అంత చదివచ్చేది ఎందుకు పెళ్లిళ్లు చేసేది
అయితే ఆమె రూమ్ లో ఒక సైడ్ అంతా కబోర్డు మేమంతా బట్టలు పెట్ ఆమె బుక్స్ పెట్టుకునేది ఆ బుక్స్ అన్నీ ఎత్తుకొని వచ్చేసా నేను చద్వేద్దాం అని ఒక్క బుక్ ఓపెన్ చేయలే ఒకే ఒక్క బుక్
ఆ బుక్కులు చూస్తేనే భయం అయిపోతుంది ఎలా అమ్మ చదివేది ఆ ఆ ఆ ఆ
అన్నీ ఎత్
మనము స్టోరీ బుక్కులు ఎత్కొని వచ్చి చదవాల్ రా కమ్యూనికేషన్స్ కిల్లుకైనా సరే దీనికైనా స్
కాదు ఉంటానో ఒక్క ఓపెన్ చేసార్ ఒకే ఒక బుక్ స్టోర్ రూమ్ లో పడేసారు మా ఇంట్లో ఇంకా ఇంకా నేను ట్వెల్త్ లెవెన్త్ ఉన్నప్ ఇప్పుడు మళ్లీ అమ్మేశా ఆ బుక్స్ త్రీ హండ్రెడ్ వచ్చింది నాక్ పాపం ఐఏఎస్ బుక్స్ రా అవి
అది కొనాలంటే ఎంత డబ్బులు తెలుసా
ఉ
యమ్మయి మా విండో పైన హార్ట్ సిమ్బలేేసిందమ్మా అక్క
ఏమేసింది
పెద్ద కథలే ఆమెది
ఉహు
సరిపోయింది ఆమె ఎంపీపడినిది ఏం చేసిందో ఏమో మరి
అయ్యా
ఆ ఇది మాల్ ప్రాక్టీస్ చేసినారా ఆమెకి ఆ రోజు ఏడ్చి ఏడ్చి పెట్టింది ఆ పాపం కాదా ఆ ఏం చూసిందో ఏమో మాకేం తెలుసు ఉ బాయ్